హలో హలో ఏం చేస్సున్నారు. బావుండారా బాండ క హలో మీ వాయిస్ డిస్టబెన్స్. గా ఉందండి‌. బయటకొచ్చి మాట్లాడండి, హలో
ఆ చెప్పండి. ఆ అ బా
ఏం చేస్సున్నారు.
ఆ అన్నం పెటి న
అన్నం చేస్సున్నారా.
ఆ
ఉమ్ ఏం వంట అండి‌. ఈ రోజు సండే కదా ఏం స్పెషల్
ఆ మటన్ కర్రీ అండి‌.
అవునా, ఎవరు చేసారు మీరేనా
ఆ మేమే చే
ఆ ఎలా చేసారండి. మటన్ కర్రీ
యూట్యూబ్లో గొట్టి జేస్నా
అవునా అంత అప్డేట్ అయిపోయినారా
అప్డేట్ ఏం లేదు జస్ట్ నార్మల్ గా
హమ్ అదే మేము మామూలుగా సింపుల్గా చేసుకుంటామండి మటన్ కర్రీ యూట్యూబ్ అంతా చేస్తే మా ఆయన ఒప్పుకోరు గోడకి విసిరికొడతారు
మ
ఏజ్ ఏంది తిన్నారా టిఫన్ టిఫన్ ఏం చేశారు
టిఫిన్ వచ్చేసి పిజ్జా తిన్నాం అండి
అవునా బానిందా పిజ్జా
అలానే ఉందండి లైట్ గా
పిజ్జా పిజ్జా లాగే ఉంటుందండి అలా ఎలా ఉంటుంది
మీ జోక్ కి నవ్వు రాలేదండీ
అవునా అంటే నవ్వరాదండి నవ్వు వస్తుంది
నేను నవ్వేఅండి అనింది మీరు ఆ ఆ వస్తువు సౌండ్ చెయ్యకండి
నేను సౌండ్ చేయలేదండి వంట చేస్తున్నాను అదే మీకు ది డిస్టర్బేన్స్ ఉందా
అవును చానా డిస్టర్బెన్స్ కొంచెం గాదు
అవునా నేను వంట చేస్తున్నాను అందుకే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను హమ్ మీరు అయిపోయిందా వంటంతా
మాది మేము భిన్న చేస్తామండి ఇట్లా ఫోన్ మాట్లాడేటప్పుడు చెయ్యము
అవునా అంటే మేము మాట్లాడుకుంటా చేసుకుంటామండి అలవాటు అయిపోయింది ఎవరో ఒకరిని విసిగించిందే నాకు నిద్ర పట్టదండి అంటే డిస్టర్బెన్స్ అని కాదు అది ఒక ఆర్ట్ అన్నమాట మాట్లాడతా చేసుకుంటే కొంచం మనం చేసినట్టు కూడా అనిపీదు పనులు చక చక
మంచి లాజిక్ అండి యూట్యూబ్ లో నేను పోస్ట్ చేస్తాను
అవునా మీకు ఉందా యూట్యూబ్ ఐడి అంతా చేసుకోండి పర్వాలేదు
ఓకే అండి
ఏం చేస్తున్నారు మీరు స్టడీస్ ఎలా ఉంది
హమ్ బా బానే ఉన్నాయ్ అండి
అవునా నెక్స్ట్ ఫర్దర్ గా ఏం ప్లాన్ చేస్తున్నారు ఏమన్నా ఇప్పుడు హాలిడేస్ కదా ఏదన్నా ట్రై చేయొచ్చు కదా టైలరింగ్ నేర్చుకోవడము ఎక్కడికి వెకేషన్స్ కి వెళ్లేదా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటి
అయినా అక్కడ అంతా నేను మా అత్తమ్మ వారి ఇంటికి వెళ్ళానండి
అవునా హ్మ్మ్ ఏమండి ఎక్కడికి బయటకి వెళ్ళదా పల్లెటూర్లకి బాగుంటుంది కదా వెళ్తే సమ్మర్ కి
బాంటిది కానీ మా అత్తమ్మ ఇంకా వాళ్ళ ఇల్లు చాల బా నీటింగ పెట్టుకుంటుందండి అక్కడికే వెళ్ళాను
అవునా అయితే హయి హాయ్జినిగ్గా ఉంటారేమో మీరు
అత్తమ్మ వాళ్ళుంటారు
ఆ పోనీలేండి ఏం స్పెషల్ ఈరోజు మటనా
ఆ చెప్పాను కదండి మళ్ళీ అడిగి తే
అంటే నాకు కొంచెం మర్చిపోతానండి అందుకనేసి మతిమర్పు ఉంది మా మాయన కొట్టడం ఎందుకో నార్మల్ గా ఉంటాం అంతే ఏమండి కొట్టాల ఎమ్ మీకు చూడాలని ఉందా ఎట్ట కొట్టరా అంటున్నారు కొ కొట్టడం అంతా ఏము ఉందలే
ఆ
కొట్టేదంతా ఏం ఉండదు నార్మల్ గానే మాట్లాడతారు ఉమ్
తిట్టన్ కూడా తిట్టార
ఆ తిట్టకుండా ఎవరన్న ఉంటారా అండి తప్పు చేసి ఎవరు తిట్టుకుండా ఉంటారా
అంటే మీరు తప్పు చేస్తారని మీరే ఒప్పుకుంటున్నారు
హే అవంత పట్టించుకోకూడదా అవంత పట్టి పట్టించుకుంటే లైఫ్ అనేది ఉండదు
ఆ మీరు చాలా తాము ఏమంటాం సపోర్ట్యు
అప్డేట్ లోనేనా
అప్డేట్ కాదండి
ఆ
అంటే కోసెస్ ఫ్యూ లాంటి టైప్ మీరు
ప్రొసెసివ్ అంటే ఎవరితోనా మాట్లాడితే నచ్చని వాళ్ళని ప్రొసెసివ్ అంటారు పాజిటివ్ గా
అవునా నాకు తెలియదండి మీరు మీకొ చ్చా రాదని టెస్ట్ చేశారా
పొసెస్సివ్ అంటే మీరు ఎవరితోన మాట్లాడుతాంటే నాకు నచ్చదు
అయ్యో నేను ఇది నేర్చుకోవడానికి ఫోన్ మాట్లాడలేదండి
వున్నా
మాకు మా స్టడీస్ లో నేర్పిస్తారు
ఆ
మ్మ్ అండి మీకు ఇప్పుడే కదా చెప్పాను ఆ మిక్సీ అలాంటివన్నీ యూజ్ చేయకండి మాట్లాడేటప్పుడు
అదే ఎట్ట చెయ్యాలి దాన్ని అవునా సారీ అండి సారీ సారీ యువర్ డిస్టర్బెన్స్ మా మిక్సి చాలా డబ్ సౌండ్ వస్తుంది ఆ చానా సౌండ్ ఇస్ మా మిక్సి మ్మ్ దాన్ని ఇంకా వంట మీరై మాని ఎలా వస్తారేమో చకా చకా లేసి ఏ నేను కొంచము
ఆ మాకు మీలాగా బద్దకం అవేమీ లేవండి. మేము మార్నింగ్ ఫైవ్ కే లేసి అన్ని చేసేస్ కుంటాము
ఓ నైస్ అండి ఎలా లేస్తారు కొంచెం చెప్తారా నాకు అంటే మార్నింగ్ ఫైవ్ కి లేస్తారు కదా అలారం పెట్టుకోలేస్తారా ఓ నాస్ అండి మీరు అవునా. ఆ
నేను కాదు నా హ్యాబిట్స్ నై తండి
ఆ అదే అండి మీ హ్యాబిట్సే నైస్ అని చెప్పింది మిమ్మల్ని నైస్ అని నేను చెప్పలేరు కదండి.
అయ్యో నాకటి
ఆ మీకు వినిపించింటే సారీ అండి ఇంకా ఏం చేస్తున్నారు ఎక్కడ షాపింగ్ ఏం వెళ్లేదా ఈ సమ్మర్ కదా షాపింగ్ కి వెళ్తారు ట్రిప్పుి వెళ్తారు టూర్ ంటరు ఎక్కడికి వెలేదా
డీ ఈమె ఆమ్మాడి బోనాస్ ఆఫర్ ఉన్నయి అయితే వెళ్తాం. సమ్మర్
ఎమ్మాడ నా అండి అవునా అంటే టాయ్స్ అవి కొత్తగా టాయ్స్ షాప్ పెట్టార అదా ఆ బంగారు షాప్ పోతున్నారా ఆ గోల్డ్ పర్చేస్ చేస్తారా ఆ
లీవ్ పంపి అక్కడ వర్క్ చేస్తాను
ఏమో ఈ గోల్డ్ అవునా మేము గోల్డ్ వచ్చి ఒక వడ్డడం ఆర్డర్ ఇచ్చినాము అది ఇంకా రా రాలేదు ఉ
ఆ ఏంటి ఒకసారి వాయిస్ బ్రేక్ అయింది ఈ సార్ చెప్పరా
మేము ఒక వడ్డానం అనేది ఆర్డర్ ఇచ్చినాము అది ఇంకా రాలేదండి.
అవునా మీర్ చాలరి చనుకుంటా
అంత లేదులేండి అద ఏదో రోల్ గోల్డ్ ఇచ్చినాను ఆర్డర్ ఫ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే. గా
అవునా రోల్డ్ గోల్డ్ ఆ ఓ కే అండి మేము అలా అంతలేదు మేము డైరెక్ట్ మేమ్ డైరీ
ఆ మంచిదే కదండి కొనుక్కుంటే మ్మ్ మీకు వాయిస్ అనేది మీ వాయిస్ బ్రేక్ అయితా ఉంది యాడున్నారు మీరు
మా వాయిస్ బ్రేక్
మ్మ్ కొంచం డిష్ట అంది బ్యాగ్స్ బ్యాగ్రౌండ్
అ ఇప్పుడు
మ్మ్ ఇప్పుడు క్లారిటీగా ఉంది ఏం చేస్తున్నారు తినేసినారా లంచ్ మార్నింగ్ టిఫిన్
ఉ తినేస్నం మం ఆ
టిఫిన్ టిఫిన్ ఏం చేసుకున్నారు మార్నింగ్
మీకు చెప్పాను కదండి ఎన్నిసార్లు చెప్పాలి పీజ తిన్నామని
ఓ పిజ్జానా అంటే అది టిఫన్ ఆండ్ర కదండి దాని స్నాక్స్ అంట తారు
కానీ మేము స్నాక్స్ ఏ తిన్నామండి టిఫిన్ అంటే మేము ఇడ్లీలు అలాంటివి ఏమి చేసుకోము నార్మల్గా స్నాక్స్ తినేస్తాం బ్రేక్ఫాస్ట్
అవునా ఓన్లీ నార్మల్ పిజ్జా అంటే మేము ఓ ఈవినింగ్ టైమ్ లో ఆది తింటాము
మా కట్లేదండీ టైమ్ దొరి కొనప్పుడు తింటాము మాకు ఇష్టం వచ్చినప్పుడు
అదే మార్నింగ్ అనేది పిజా ఎవరు రెడీ చేయడండి అందుకనే అలా లేదు
మార్నింగ్ రెడీ చేయడం కాదు నేనే రెడీ చేస్తాను ఇంట్లో
ద ఎలా అండి ఒకసారి నాకు చెప్తారా నాకు పిజ్జా చేసేది రాదు మా బాబు అస్తమానం పిజ్జా చేసి చేసి అంటన్నాడు నాకు అది ప్రిపేర్ చేయడం రాదండి కొంచెం చె
ఆ అంటే ఫస్ట్ డబ్బు ప్రిపేర్ చేసుకోవాలండి
ఎనిది
డఫ్ అంటే చపాతీ పిండిలాగా
ఆ బ్యాటరా
ఆ దాన్ని డఫ్ అంటాం బ్యాట్ త్ రండర అండి బ్యాటర్ అంటే దోశ పిండి
ఆ ఓ అవునా దాని పిజ్జా అనుమ్ దన్
ఆ దాన్ని డఫ్ అంటారు
అవునా
దాన్ని ప్రిపేర్ చేసుకొని ఓవెన్ లో పెట్టండి
ఆ
టైప్ లో వచ్చాకా సాస్ పూసి యూ- యూట్యూబ్ లో కొట్టి చూడండి మీకు తెలుస్తుంది
అంటే మీరు అది ఏదో డఫ్ అని చెప్పిన్నారు మల్ల డైరెక్ట్ గా ఓవెన్ లో పెట్టు మ్
డఫ్ అంటే ప్రిపేర్ చేయండి చపాతి పిండి లాగా కొంచెం మ మందంగా అలా చేసాక ఓవెన్ లో పెట్టాలి
అంటే డైరెక్ట్ అంతే ఓవెన్ లోనే దాంట్లో ఏమి స్ట
అయ్యయ్యో చెప్పాను కదండీ సాస్ అవన్నీ ఎసాక పె ట్టండని
అవునా ఈసారి ట్రై చే స్తాండి ఆ ఉండండి ఒక నిమిషం చేస్తాను హలో
సరే అండి సరే
ఆ ఓకే ఓకే
టింగ్ అండి సీయు లేటర్